ఏం చేస్తున్నావమ్మా
తన్నానన్ననండి
అయిపోయిందా పనంత
ప నులు అవ్వలేదు
ఏమే ఇంకా పిల్లలు ఎలా ఉండరు మి హస్బెండ్ ఎలా ఉండరు
ఇలా పిల్లలు కొంచెం కొట్టుక తాండారు ఇరు అనాదమ్ముల్
దేంతో కొట్టుకుంటున్నారు
వాళ్ల వాడ చిన్నోడు ఆ పెద్దోడిని ఎత్తుకుంటాడంట వాడు భయ పడుకని పరిగత్తుకుంటా ఏడ్చు కుంటా వస్తాడు
ఆ ఆ ఇప్పు
అ ఏం విశేషాలు ఏంటి ఎక్కడ విలేజ్ సైడు పోలేదా
సరే అయ లే కు హలో వినిపిస్తుందా ఎప్పడికి పోలేదు ఇంట్లోనే ఉంద అదే అదే అడుగుదామ అనేసి చెప్పు అడిగినను ఆ కాదు ఆన్లైన్ మీకు ట్రెండింగ్ గా ఉండే శారీస్ ఏం బాగుదు
నాకు నాకు శారీస్ గురించి అయితే తెలిదండి డ్రెస్సులు అయితే ఏ చూస్తే ఆర్యకట్టు ఆ ఆర్యకట్ డ్రెస్సులు ఆ ఇప్పుడు వచ్చే ట్రెండ్గా కోట్ ఏదో మోడల్ వచ్చ వచ ఉండదు కదా ఆ మోకాల వరకి
ఆఓ
ఆ అలాంటివి ఫ్రెండ్ గా అయిఉండాయి
అవునా ఏమో డ్రెస్సెస్ ఏం ఐడియా లేదూ నాకు చెప్తారా ఎలాంటి డ్రెస్ లో బావుం టై ఏమి క్లాక్ ఎలాంటి
మాములుగా మ్యారేజ్ అయింది కదండి మేరేజ్ ఇంకా మాములుగా కాటను
ఆ అంటే కాటను ఆ ముందు కాలేజీ లో వేసుకుం నేను అప్పుడు స్టిచ్చింగ్ బాగా చేసాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఎక్కడ బాగా చేస్తారండి నాకు అసలు
ఈ ఎక్కడండి డ్రెస్సులు ఇచ్చినామంటే వాళ్ళు వాళ్ళకి ఇష్ట టానికి వచ్చిన మోడలు కుడతా ఉన్నారు మనం చెప్పినవి కుట్టడం లేదు
నువ్వు టైట్ పెట్టెస్
అవును నేను అందుకే ఆల్మోస్ట్ రెడిమేడ్లే కొనేది దండి
నేను కూడా ట్రెండ్స్ లోనే ఎక్కువ పర్చేజ్ చేసాను కానీ అది ఏమంటే ఆ త్రీ పీస్ సెట్లాగా కావాలి కదా ఇది మనము కొంచెం కుట్టించుకుంటే బావుంటుంది ట్రెడిషనల్ గా ఉంటుంది లుక్ అనేది కూడా బావుంటుంది అని ముందు కాలేజెస్ కి స్కూల్స్ కి వేసుకొని పోతా ఉంటాం కదా అలా కుట్టించుకోవాలని
ఓకే ఓకే నేను అం నేను ఆల్మోస్ట్ రెడీమేడే అండి ఎలా ఎందుకంటే నేను సన్నగనే గద ఉంటాను మళ్ళీ అందుకనేసి నేను అది ఇంకా అక్కడ కుట్టుకూలి ఎక్కువ అయిపోతాంది
అవునండి కుట్న ఇప్పుడు డబ్ కూలి ఎక్కువ పెట్టినా కూడా వాళ్ళు కరెక్టూ స్టిచ్చింగ్ అనేది చేయను అంటూ ఉన్నారు అదే ఒకసారి ఆన్లైన్ లో సర్చ్ చేద్దాం మీషో లో కూడా బాగుంటుందేమో అనేసి
నేను ఇంస్టా లో ఇప్పుడు చాలా ట్రేండింగ్ అవుతాన్నాయి కదంీ శ్రీకాకుళం అనేసి అది మళా వచ్చి మాత్రికా మాత్రికా ఫ్యాషన్ తే నా
ఆ ఏదో నాకు మనం పెట్టండి నేను చూస్తాను
వాళ్ళ ద రీజనబుల్ గా ఉంటాయి డ్రెస్సులు ఆఫర్లు వస్ సయి వల్ల దగ్గరా రీస్టాక్ అనేసి మనకి తక్కువ ఆ వస్తాయిండి బాగుంటాయి ఆ చిన్న బాగా స్టార్టింగ్ే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి
తీసుకున్నారా మీరు పూర్చస్ చేశారా
నాడు పెట్న క్యా ఆన్డలివరీ అంటే నాక్ భయ్యమండి
ఆ అవును అన్ని ఇప్పుడు ఆన్లైన్ లు గవచు కష్ ఆన్ డెలివరిీ ఒకటి కోన్టే ఆ ఆన్లైన్ అయితే వాళ్ళ ఎటలా తిరిగి తీసుకు అంటే నేను ఆన్లైన్ లో కూడా శారీస్ పర్చేస్ చేసాను సూపర్ గా వచ్చింది బాగా వచ్చిందండి టే ఆ అంటే ఆ రేట్ కి ఇవ్వచ్చు వర్త్ బాగుంది కానీ డ్రెస్సెస్ అనేది నాకు లేదు శారీస్ అయితే ఆ దీంట్లో పాతు చెస్ చూసానులే పక్షులు సూపర్ గా వచ్చింది క్వాలిటీ కూడా అది కురువయా వాడ అనేసి హండ్రెడు ఆ ఎయిట్ తండడుషి ప్లస్ హండ్రెడ్ రూపీస్ చార్జెస్ నైన్ హండ్రెడ్ ఎయిట్ అ బాగుంది ఇప్పుడు శారీస్ తీసుకునే ఫ్రాక్ లెక్కన కుట్టించుకునేవాలి ఉ ఇంకా కట్టిస్తారు అది త్రీ ఆర్ ఫోర్ ఉంటాయి అదే మొత్తం అమ్మి అమ్బ్రేల్లా లెక్క కుట్టించుకుందాము ఎక్కడన్నా బాగా కుడితే
ఆ
మీరు అలా రెడీ చేయరు కదా మీరు ట్రై చేయరా అలా ట్రై చేయరా కుట్టించుకునేది శారీస్ తో
శారీస్ తో నా ఆ అదే నండి ఒకసారి మూడు శారీస్ లేమన్నా ఇచ్చినా నేను మా ఇంటి పక్కన కొంచెం ఒక వినాయకుడి గుడింది అక్కడ పోయి వేరే వారి దగ్గర ఇచ్చి బాగా కుడుతుందేమో అనేసి ఇస్తే ఆమె అన్నిటికి బ కుట్టేసిందండి కుచులు పెట్టి నాకు కాస్త బప్ అంటేనే నచ్చదు వద్దు ఆ డీప్ నెక్ పెట్టేసింది ఆ లంగావని కుట్ కుట్టమని చెప్పినాను ఒకటి ఒకసారీకి ఇంకొకటి ఫుల్ ఫ్రాక్ పింక్ వైలెట్ కలర్ బలే ఉంటుంది అద అయితే అన్ని డ్రెస్ ఏమో బాగుంది మోడల్ కుట్టింది డీప్ నెక్ పెట్టేసింది కుచులు పెట్టేసింది. డ్రెస్ అయితే అసలు దిగను కూడా దిగలేదు నా ఆ అదే నేను పోయి ఆ జనవరి కుట్టిపిచ్చిన అప్పటికకి రెండు నెలలు మా బాబుకి పదకొండో నెల ఆ గుండు కొట్టించుకోవాలని డిసెంబర్ పోయినాం డిసెంబర్ లోక ఇచ్చింది జన నవంబర్ లోచ్చిన డి డిసెంబర్ డిసెంబర్ కూడా పోయింది నవంబరు పోయింది అమ్మా ఆమె ఇచ్చింది ఇచ్చింది జనవరికి ఇచ్చింది బాబు బర్త్డే ఆ రోజు ఇరవై మూడో తేదీ ఇస్తే వేసుకుందామని పోతే వేసుకుందామని పోతే డ్రస్సు ఏది గాని సూట్ అవాల నాకు పిచ్చేకి పోయి ఇంకా సరే ఇంగ ఫంక్ష ఫంక్షన క లేట్ అయిపోయింది మా వారు అరస్తా ఉన్డాడు ఏం అర్ధం కాలగా గబ గబ సరే శారీ ఉంటే కట్టుకుందాం అని పో ఏది అది కూడా బప్ బప్ గా వచ్చింది నాకు శారీ కట్టడం రాదు ఎందుకులే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి అకి పాపం ట్రై చేసింది గునశ్రీని అమ్మాయి ఆ అమ్మాయి ట్రై చేసిన అవ్వలేదు ఇంకా గమ్ముని వేరే పాత డ్రెస్ ఉనింది ఆ లాంగ్ ఫ్రాక్ అది ఎత్తి వేసుకొని వెళ్ళిన ఎందుకంటే మాయన యడ అందరు ముంద అరుస్తాడు పరువు బో
అదే ఉమ్ మీ బాబు భలే నవ్వుతున్నాడు అండి
మా బాబా అల్లరి నేను ఎక్కడ పోతే అక్కడకి వెనకాలే వస్తాడు వస్తున్నాడండి వీళ్ళ అరుసు పో పోన్ మాట్లాడదాం ఆట అని వచ్చినా ఎ
ఆ అల్మా అమ్మకు శీ అమ్ కూచి బాగా అడిక్ట్ అయిపోయినారేమ మీకు వాళ్ళ డాడీ తో ఎక్కువ ఉండరా
వస్తా వాళ్ళ డాడీని తరిమే అంత వరకు
అంటే ఆహా అమ్మ కొడుకులిద్దరూ నా ఇంతరబోటాస్రా
ఉ వాళ్ళ నాన్న మీద ఎక్కేది పైన దూకేది అన్నం తిననివారు మా నానా నానా నాన్న బా బా అని పిలుస్తానే ఉంటారు
ే వాళ్ళ నాన్న కి విసుకువచేస్తాదీ ఏమో పాపం ఆడ పని చేసుకుొని వల నాన్నకి
ఇసుకో ప్రేమ ఉంటుంది వీళ్ళు ఇచ్చే ఆ పని నుంచి వస్తాడా వీళ్ళు చేసే ఇటికయనా నేన అంత వెళ్ళిపోతాడు కాసేపు ఉంటాడు అటు ఓ రౌండ్ వేసుకొని వస్తాడు
బండ్లు ఎక్కువ అలవాటు చేసినారా
ఆ బండు లానే వస్తాయి కదా చాలు బయట తిప్ప తిప్పమని చెప్పి బండి చూపిస్తారు బూయ్యి బూయ్యి అంటారు
ఆ మా కూతురు ఫోన్ ఇస్ ో చనండి ఫోన్ కీ బాగా అడిక్ట్ అయిపోయింది లేకపోతే కుుషీ చి తడాస్తాన్నా చూసుకుంటా ఉంటుంది లేక్ బొమ్మల్ తో చేసినప్పుడు
నాక్ తెలిసి టీవీయే పెట్టండి ఈ ఫోన్ మరీ కళ్ళు ఎంత దెబ్బ తింటయి
ఆ కాని ఫోన్ ఏమి ఎక్కవ ఈయనూ తినేటప్పుడు మాత్రమే ఇచ్చేది ఆ
కాఫీ
ఆ ఇప్పుడే కాఫీ తాగినానండి
ఆ నేను ఇప్పుడే టీ తాగినానండి ఇదాతేనే కొంచెం రిలాక్స్ బాగుంటుంది వేడిగా పడతేనే లెతే ఈ పిల్లలు తో
హమ్ హా హా హా ఇప్పుడు పిల్లలు భలే అలరైపోతాంది ప్రతి మదర్స్ కంప్లైంట్లే మా కూతుర అలరి మా కుడుకు అల్లరి
ఏం చేసేది ఇంకా అల్లరి లేక ముందు కాలంలో పిల్లలు లెక్క ఇప్పుడు యాడుందారు ముందు చిన్న చిన్న ఇంట్లో కూడా ప
ఇప్పుడ ఏకదసిన ఎగురుకుంట వచ్చి మన మీద వాళ్ పోద
ఈడ ఏస్తే రోడ్లో ఉంటారు నోట్లో వేస్తే ఈడ ఉంటాడు లంచ్ చే డిన్నరు
ఆ తిన్నామండి ఏ గ్యాస్ అయిపోయింది ఇందాకే
ఏమీ
ఇ
అయిపోయిందా
తెలండి ఆ ఉందండి మా మా మాయికి ఇచ్చున్నాము
ఆ తెస్తారా ఇప్పుడా స్పార్ పెట్టుకోండి
ఉండది ఉండది ఉమ్ అదే ఉమ్ అందుకనే మా ఆయన తెస్తా అన్నాడు తేస్తాడు
అవును ఏం చేస్తున్నారు ఇంకా
ఏం లేదండి చెప్పలీ ఆ సరే అండి మళ్ళీ చేయండి